వాయిస్ వినిపిస్తుంద
ఓకే వీనిపిస్తుంద
వినిపిస్తుందా
తిన్నాను
ఏం వండుతున్నారు.
ఆమ్లెటు రైసు రైసు సపరేటు ఆమ్లెట్ సపరేటు
అవునా
ఆమ్లెట్ రైస్ సపరేట్ సపరేట్ మీరు ఏం చేస్తున్నారు
నేను ఏం లేదండి ఖాళీ కూర్చున్నాను ఇగ కొద్ది సేపు అయినంకా
ఖాళీ అంటే మీకు ఇంట్లో పని లేదా అండి
లేదండి నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినయి
వర్క్స్ కంప్లీట్ అంటే ఎట్లాంటి వర్క్స్ చేస్తారు అండి మీరు ఉమ్ ఇంట్లో పనా ఓకే ఓకే డైలీ చేస్తారా అండి
ఎవరండీ నాయ
డెైలీ చేస్తారా ఓకే ఓకే ఓకే మీకు లైక్ ఇంట్లో ఎవరెవరు ఉంటారంండి
ఫోర్ మెంబెర్స్ నేను అన్న మమ్మీ డాడీ
ఫోర్ మెంబర్స్ ఆ అన్న ఏం చేస్తుం స్తుంటారు మమ్మీ ఏం చేస్తుంటారు డాడీ ఏమేం చేస్తుంటడు వాట్
ఉమ్ తురు అయామ్ లైక్ అన్న జాబ్ సర్చింగ్ మమ్మీ డాడీ ఇద్దరు వర్క్ చేస్తారు
మమ్మీ డాడీ ఇద్దరు వర్క్ చేస్తారా
ఉమ్ హూ
ఓకే ఓకే లైక్ మీ క్వాలిఫికేషన్స్ ఏంటి
చుపిస్తానండి
ఏ గ్రూప్ అండి
నాది మ్యాథ్స్ బ్యాక్ గ్రౌండ్
బ్యా గ్రౌండ్ మ్యాథ్స్ ఆ ఒకె ఒకే ఎట్ల జాబ్స్ ఏమనా పర్టికులర్ గా లిస్ట్ ఔట్ ఉన్నయ్ ఈ జాబ్స్ చేద్దామని అనుకుంటున్నాను
అవునండి అప్లై చేసాను చూడాలి
చేస్తంటె చెప్పండి నాకు కేసీఆర్ ఫ్రెండే డైలీ మాట్లాడుతాను డైలీ మీరు జాబ్ ఏమైనా చేస్ డె చెప్పండండి రికమెండేషన్ చేపిస్తాను
చండి
ఆ కేసీఆర్ అ అప్పుడుండండి డైరెక్ట్ గా మార్నింగ్ మాట్లాడాం చెప్పాడు అజయ్ కొంచెం పిల్లల్ని చూసుకోవాలి తెలంగాణ పిల్లల్ని ఆ అటు ఇటు యువత అటు ఇటు ఎళ్ళిపోతున్నారు
చెప్పండి
మీ లొకేషనన్స్ అ పర్లేదండి ఓకేలా మీ లొకేషన్ లేకపోయినా నేను కంపెనీ పెట్టిస్తాను మీకోసం మంచి మంచి అదే లైక్ అల్లమెల్లిపాయలు పొట్టు తీస్తారు కదండి
ఆ
అల్లమెల్లిపాయలు పొట్టు అట్లాంటి కంపెనీ ఆ లేదంటే లైక్ ఇంక ఎట్లాంటి దంటె బ్రష్లు ఉంటాయి కదండి బ్రష్ బ్రెషెస్ కి మనం ఇప్పుడు టూత్ బ్రషెస్ కి అవి ఉంటాయి కదా ఏంటి మన ఏమంటారు లేదర్ కొంచెం ప్లాస్టిక్వి అవి తీగలండి చిన్న చిన్న న్నవే
పటుకండి నేం చెయనండి
అదే అదే ఓ అదే అలాంటి జాబ్సే చేయాలి కదండి బాగుంటందండి నిజంగా బాగుంటది
అే నార్మల్గా టీచర్ జాబ్ చేస్తుండే కాకపోతే నేను మ పేరెంట్
మీకు చికెన్ కోయడం వచ్చాండి చికెన్ కోయడం పొని చికెన్ సెంటర్ ఒక్కేనాండి చికెన్ చికెన్
ఆ
చికెన్ కోస్తారంండి చికెన్ కోయడం వచ్చంటే చెప్పండి ఇక్కడ మాక్కడ జ్యోతి చికెన్ సెంటర్ని ఒక చికెన్ సెంటర్ ఉందండి లోపల కోయటానికి వర్కర్స్ కావాలంట ఈ నైట్ ఏంటండి డిన్నర్ కర్రీ ఏంటండి
అర్థం కాలే
నైట్ కర్రీ కర్రీ కర్రీ ఏంటండి డిన్నర్కి
ఏజాది ఆవి
ఆలు కూరమనండి తిన్నారాండి గట్టిగాని
ఉవాళ్ళు
నీరేంటండి గట్టిగానే తినింటారు అండి
చాాలా స్పైసి ఉంది
అయ్యో చక్కర్ పోయరా షుగర్ చక్కర అంటే మా ఫ్రెండ్ ఒకక్కడ ఉన్నాడండి అబ్బాయి మొత్తం అ రివర్స్ చేసి తింటాడు అబ్బాయి
బిగ్ బాస్ లో ఏం చేస్తారు
అండి
మీ వాయిస్ కొంచెం చిన్నగస్తుందండి
బిగ్ బస్ లో అంటే ఏం చేస్తారు
అర్థం కాలేదండి
ఉన్నారూ అని చెప్పారు కదా
వాయిస్ బ్రేక్ అవుతుందండి
ఇప్పుడు ఓకేనా వయ
అ ఓకే
ఉ చెప్పండి బాగుంటున్నారు మీే ఫ్రెండ్
నా ఫ్రెండ్ మీరు నార్మల్గా ఆమ్లెట్ చేయడం వచ్చాండి
వచ్చు
నేను చెతాను ఇది కూడా ట్రై చేయండి ఆమ్లెట్ చేయడానికి కావల్సిన వస్తువులు ముందుగా గుడ్లు ఎగ్స్
ఓకే
ఎగ్స్ తో పాటు ఆనియను ఎక్కువ ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే రెండు ఆనియన్స్ తీసుకోండి రెండు ఆనియన్స్ ని సన్న గా తరగండి సన్నగా మీన్స్ చోటే చోటే కోస్ చేసి పక్కన కొంచెం కొత్తిమీర్ కోసి మిర్చి కూడా రౌండ్గా చిన్న చిన్నగా మిర్చి కోసి దాని పక్కన కొంచం కొన్ని గరం మసాలాలు వేసి చికెన్ మసాలాలు వేసి
ఆమ్లెట్ లో ఇవన్నీ వేస్తారా చికెన్ మసాలా గరం మసాలా
ఏస్ వస్తారు కదండి బాగుంటది టేస్ట్ ఎందుకు మీరు వేయరండి
లేదండి నేను ఓన్లీ ఉప్పు కారం పసు ప్పు కొద్దిగా అల్లంవెల్లులి పేస్ట్ వేసి కల్పుతానంతే
అయితే మీ పిల్లల నీకు రాద ఆమ్లెట్ బాధపడక నేనే నేర్పిస్తా ఆమ్లెట్ల అ ఆమ్లెట్లా మాస్ సాలలు వేస్తే బాగుంటాయండి
ఆహా అతే ఒక సార్ ట్రై చేస్తాం మొత్తాం రెసిపీ చెప్పారా
ఉ నెక్స్ట్ మసాలాలు వేసుకోవాలి కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా వీలుంటే దాంలో ఒక డజ్ గంగాల పొడి అలాగే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోని మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కలుపుకొని కలుపుకొని కలుపుకొని కలుపుకొని ఉ
ఉ చెప్పండి
బాగా కలుపుతూ ఉండాలి ఇంత మొత్తం అన్నీ కలిసిపోయే వరకు సైడ్ కి సైడ్ కి ప్యాన్ల ఆయిల్ ఉంటే ఆయిల్ లేదంటే బటర్ ఉంటే బటర్
ఎంత బట్టర్ ఉన్న ఎంత ఆయిల్ తీసుకోవాలి ఒక టూ స్పూన్ చ లేదా
సగం చిట్కన్న ఏల్ అంత చాలు ఎందుకంటే ఆమ్లెట్ కదా సో స్పేస్ మీకు ఫ్లఫీ కావాలంటే ఫ్లఫీ కోసం మీరు ఆమ్లెట్ దానిపై ఏదైనా ప్లేట్ పెట్టేయాలే అయితే అది ఫ్లఫీగా తయారవుతుంది లేదు అనుకుంటే మీరు ఫ్లఫీ వదు అనుకుంటే ప్లేట్ ఏం పెట్టకూడదు పైన కాకపోతే ఆమ్లెట్ ఎప్పుడైనా లో ఫ్లేమ్ పైన హీట్ చేసుకోవాలి అయితేనే బాగా వస్తుంది లేదనుకోండి బాగా రాదు ఆమ్లెట్ సర్వనాశనంమైపోతుంది ఆమ్లెట్ చేసుకున్నాక ఏం చేయాలో తెలుసా అండి కాదండి ఆమ్లెట్ అయిపోయినంక దాన్ని ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసుకున్నాక ఏం చేయాలి చెప్పండి ఆ
మీరే చెప్పండి తెలీదు
అది కూడా తెలియకపోతే ఎందుకంటే ఇక మీకు చెప్పి నేను వేస్ట్ కదండి తెలుసుకోవాలి కదండి వేసుకొని తినాలి గుడ్ గుడ్ బాయ్ ఉమ్ వేసుకొని తినాలి మీ వాయిస్ రావట్లేదు దయచేసి మంచిగా మాట్లాడండి
ఇప్పుడు ఓకేన అండి వాయిస్
ఉమ్ కొంచెం ఓకే అండి కొంచెం తోడా తోడా ఓకే ఉమ్ చెప్
మరి ఆన్లైట్ లోకి ఏం కర్రి కొంటారు
ఆమ్లెట్ లోకా ఆమ్లెట్ లో హీడ్ ప్రిఫేర్ చేస్తానంటే ఆ ఇప్పటి వరక అయితే స్పెసిఫిక్గా కర్రీ వేసుకోలేదు కాకపోతే చార్ బాగుంటంది చార్ కి అమ్ ఎందుకంటే చార్ సూ చార్ సూప్ టైప్ కదా
అవును
చార్ సూప్ టైప్ కాబట్టి రైస్ లో లైక్ మనం పప్పు తోటి చార్ తోటి అప్పడం ఎట్లా నంచుకుంటామో అలా నంచుకోవచ్చు ఆమ్లెట్ని
ఓకే
టేస్ట్ నలా ఎరికా బాగుంటది టేస్ట్ మీకు ఇది కూడా చేసుకోవడం రాకపోతే మీ దగ్గర బావి ఉందా అండి
ఏంటిది
మీకు ఇది కూడా అర్థం కాకపోతే మీ దగ్గర బావి ఉందా దగ్గర చుట్టుపక్కల ఎక్కడైనా
లేదండి
అయ్యో ఏం కాదులేండి కొత్తగా తోపించుకోండి అయిపోతుంది
ప్లేస్ లేదండి మా దగ్గర
ప్లేస్ లేదండి బిల్డింగ్ ఉంది కదండి బిల్డింగ్ రెండు ఫ్లోర్లా అండి మీ ఇల్లు
కాదండి
ఆ అయ్యో డాబా పైన వెళ్ళండి డాబ్ పైన వెళ్ళి అటు ఇటు చూడండి ఎవరైనా ఉన్నారేమో
ఆమ్
ఉమ్ ఆ లేదండి లేదండి బాగా ఎండ కొడుతుంది కాబట్టి గుడి గేసుకొని పైన నిలబడండి ట్యాన్ అయిపోతారు లేదంటే
ఓకే అండి
హ్మ్మ్ అయినా ఎండ ఎందుకు కొడతదండి ఇప్పుడు
నమ్మరు కదా ఓకే అండి మరి